హలో
హలో
హాయ్
హయ్ అండి
ఏం చేస్తున్నారు
తిన్నారా
హలో ఆ తిన్నామండి ఇప్పుడే
ఉ హు ఏం కర్రీ చేస్ తరు హలో
ఈ రోజు ఆలుగడ్డ అండి ఆలుగడ్డ చేసానండి మీరండి హలో
ఉంకుల్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది
ఆనియన్
ఏం చేస్ తున్నారు ఉ హు
ఏం లేదండి మీరు
ఏముందండి కాలి కాళీ అండి కొంచెం వాయిస్ బ్రేక్ అయితుందండి కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండండి వాయిస్ క్లియర్గా లేదు హలో హలో హలో వాయిస్ కరెక్ట్ గా వినిపించ
హలో హలో